హలో హాయ్ అండి
మ్
ఎలా ఉన్నారండి
ఉ
బాగున్నా
ఇందుక అంత ఫార్మల్ ఎంటవు
ఉర్కేండి ఏం చేస్తున్నారా
కేల సెలంట కూచ
జీ ఏ మీ
ఫ్రెండ్ది మేచ్ చెప్పయాలా అది నేర్చుకోవాలి
ఏ టాపిక్ హు
డిస్క్ర్రిట్ మ్యాథమెటిక్స్
ఓ ఓకే ఓకే ఇన్ ఆ ఎగ్జామ్ కా సిఏ ఎగ్జా కా
హమ్ మ్మ
కే ఏ మోడల్ ఏ మోడూలు
థర్డ్ మాడ్యుల మడ్రెస్ ఫంక్షన్స్ రిలేషన్స్ అదిజ
ఆ
అదే అదే చొప్పాల
ఆ ఏం తిన్నావు లంచు నేను ఏమి
ఆగ్లాస్ తో నైట్ రాగింగ్ చేసుకుందామని. కొంతమందిని ఫాస్ట్ గా రమ్మని ముందే చెప్ హెచ్చరిస్తున్నామా అందుకు అర్థం చేసుకో
ఓకే ఓకే అండి. ఏమనీ ఈరోజు నైట్ స్పెషలు.
ఈ రోజు పీజీలో చికెన్ పెడతారు.
పెడతారా ఎల్పిజీ గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది కదా.
అది పొయ్యి పైన చేస్తున్నారు, కట్టెల పొయ్యి మీద చేస్తు న్నారు.
వావ్ బావుంటుంది కదా.
ఉ
హోమ్ మేడ్ ఫీల్ వస్తుంది చేస్తే. ఇంకా నార్మల్ డే టైమ్ లో అంతా ఫుడ్ బాగానే ఇస్తున్నారా మన మీ పీజీలో.
అసలు బాలే టేస్ట్ అన్నం ఉడకదు.
మీరు
అ
ఇంకా ఇంకా ఎప్పుడు పోతుందేమో ఈ గ్యాస్ ప్రాబ్లం.
అవును గ్యా
హుహ్ ఇంకేంట్రా ఇంకేంటి దూరంధర్ టూ మూవీ చూసేసవా నువ్వు.
లేదు చూడలేదు.
నేను చూడాలి. లేద్రా చూడాలి టైం ఆ
అయ్యో ఎవరికి లేదు టైం.
హుహ్ చూడాలి. చూడాలి ఎప్పుడు చూడాలి నాకింకా తెలిదు
హ
ఉహు ఇంక ఏంటిరా ఏం లేదురా కాలేజ్ వచ్చా బట్టలు నో టూ రోస్ అయినయి.
హ్
ట్టలు ఆన్నీ వాష్ చేసా.
హ్మ్
చేసొచ్చి ఇంకా అలా పడ్డా ఫుల్ బ్యాక్ పెయిన్ ఇస్తుంది. బట్టలు వాష్ చేసి
ఓ చ్ ఏం ప్రాబ్లమ్ మచ్చ ఎందుకో
వాషింగ్ మిషిన్ చేేసి ఇస్తాం. మరి ఆ సెట్ కుర్తాస్ కొన్న కలర్ పోయేట్టివి. అయ్యో కన్నియ్ తేలిదు అని చెప్పి మళ్ళీ వాష్ చేస్కో హ్మ్ ఇంకేటీ ప్లాన్స్
పది నువ్వే
అప్కమింగ్ ఈవెంట్స్కి ప్లాన్సు
ఆ
ఎక్కడికెళ్లినా కాలేజ్
మాకుందిరా ఇన్ మనిషయా అని చెప్పి
ఉ హ్మ్ ఇంటికి ఏలేసి వచ్చా మొన్ననే
ఒకే ఒకే అఔట్ఫిట్స్ వెతుకోవాలి. దాంకా ఒక ఉంది టూ డేస్ ఈవెంట్
ఇంకేం పో మీరు చాలా
ఏడుర్తాయరా వేతికిన్నా కూడా దోరకదూ
షాపింగ్ చేయ్యాలా
కొంచెం ఆ ఫ్యాషన్ మంచిగ చేస్తారుగా అఔట్ఫిట్ అలా ఏమనా సజెస్ట్ చేస్తే
అట్లే ఏంలే అ
మియాంత ఫ్యాషన్ డిజైనర్ లో తోప్లేదు. ఒప్పుకోవచ్చు సోపూర్
అబ్బా
అవునా నిక్కి
లేదమ్మా నువ్వే
అవునండి.
నోనో
మీకు తెలిసిన మా చీఫ్ గెస్ట్ కు పవన్ కళ్యాణ్ వస్తున్నారు.
అవునా నిజం
నిజమండి మా కాలేజ్ లో టోకలావచ్చ వచ్చిందండి
వా వాళ్ళు రారు
ఏమో అలా అన్నారు కాలేజ్ లో ఎంతవరకు నిజమో కాదో తెలీదు
ఉహు
ఆ మాకు రీసెంట్ కు మార్నింగ్ ఒక గ్రూప్
చిన్నకా మార్నింగ్
మార్నింగ్ ఒక గ్రూప్ లో ఒక మెసేజ్ వచ్చింది ఆ సమ్మర్ ఇంటర్న్షిప్ పోని చెప్పి ఏదో ఒకటి ఇంటర్న్షిప్స్కి ఏమైనా మీరు అప్లై చేస్తారా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా నెక్స్ట్ సెమ్ లో చేయడానికి
ఉహు
మాకు ఉంటే ఇప్పుడుకనే ట్రై చేయండి అప్పుడు దొరుకుతాయి. అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. రీసెంట్ కు వాట్సాప్ గ్రూప్ లో
అహా మాకేం రాలేదు మూవీస్ ఇంకా ఏం రాలేదు
మా ఫ్యాకల్టీ అలా ఏం చెప్తుండలే మీకి
నేను చెప్పలే ఉహు
హుహు ఏమో మాకు అలా మెసేజ్ వచ్చిందిరా సిసి క్లాస్ టీచర్ని ఇంకా
ఉ నాకేమి రాలేదే ఏ
అవునా
ఉ ఇంకా పోషన్ తో కంప్లీట్ కాలేదు ఎగ్జామ్స్ ఉన్నాయి
ఇంటర్న్షిప్ సెవెంత సెమ్ లోనా ఎయిత్ సెమ్ లోనా ఉండేది
ఆ ఇంటర్న్షిప్ ఆ
హా
ఏం చెప్పలేదు
ఉహు ఎప్పుడు పెడతారు ఏంటో ఏమి అర్థం కాదు
ఆ మ్
ఫ్రైడే సాటర్డే నింకానే ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ఇన్నన్నాయి టోట మీకు ఏ సేల్ కూడా ఫైవ్ ఉన్నా
సియల్ కూడా ఫైవ్ ఉన్నాయా అవును
మాకు ఫోర్ ఫోర్
మీకోక సబ్జెక్ట్ తక్కువ
ఆ ఫస్ట్ క్లౌడ్ ఉంది మళ్ళీ ఆ ఎలెక్ట్రిక్ కోర్స్ టూ క్రిప్టు కంపయిలరు నాలుగు మీకు న్యూరా లేదు ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా
ఉ అవును నివరెల్ అపోతు అదిలోజు కానీ
హ్మ్మ్ ఎక్కువ ఈ సారి లారీ బాబు
అహ అయిపోయింది ఎప్పుడ అయిపోయింది సబ్మిట్ చేసేసాం సిఏ వన్ సిఏ త్రీ సిఏ టూ క్విజ్ పెడతారని చెప్పారు
మాకు ఇంతవరకు స్టార్ట్ కూడా చేయలేదు ఊ ఏం చెప్పనలే దాని గురించి ఇద్దరు ఫ్యాకల్టీ చేంజ్ అయ్యార్ర ఏం చేస్తారా ఏంటో ఆ ఫకల్ ఒక ఫ్యాకల్టీ ఒక కొన్ని రోజులు వచ్చాడు మళ్ళీ ఇంకా ఫ ఫ్యాకల్టీ రాలేదు వేరే ఫ్యాకల్టీ వస్తున్నారు
ఓహు
ఉ
ఏం చేయనిక నాక్కూడా అంతే ఒక రావాలి అట్లా సరిగ్గా
ఆహా
హ
ప్రాజెక్ట్ ఏవి ఇయలేదు ఇంకా అ ల్యాబ్వి ఫ్రంట్ అండ్ రూ వెబ్
ఆ ఇచ్చారు ఫ్రెంట్ టం కి మాకు ఇది లేదు మేము కోర్స్ చేయాలి
ఆ
ఇది ఆర్ఎల్ రే ఎన్ఫోర్స్మెంట్ లోని కానే దానికి మీ ప్రాజెక్ట్ చేయాలి జావాకి చేయాలి అనుకుంటా
చాలా ఏం రచు చేసకి
నాకు తెలిదు జావ హెమిస్ త రశ ఏత్రి అా ఏం అనలేద అమె ఏమంటారు
మా ఫ్రెంట్ రెండు బెబ్బులు వెబ్ లేదు కదా మీకు
హ తెలీదు
హ రెండున్నర ఇండివిజువల్లా గ్రూపా మీ ప్రాజెక్ట్లు చేసేది.
ఇండివిజువల్ కాదు గ్రూపే.
ఉమ్మ్ మాకు ఫ్రెంట్ ఇన్ అయితే ఇండివిజువల్ ఉంది వెబ్బుక్ గ్రూప్ ఉంది. అవునా
ఇండివిజువల్లా
ఆహ్ ఫంట్ ఎండ్కైతే ఇండివిజువల్ ఉంది.
నాది కూడా ఇడివిజువలే ఫెంట్ ఎండ్ కు. సపరేట్ గా బూర్స్ అట్లనే అన్నారు. అట్లా నుంచో ఇట్లా నుంచో ఇండ్ ఇలానే చేయాలి కాబట్టి మీ ఇష్టం అది తీసుకునేది ఇది తీసుకుంటార అన్నారు. నువ్వు తీసుకుంటామన్నారు.
ఓకే ఓకే ఆహ్. మాకైతే ఫ్రెంరెండ్ వెబిక్. ఏదైన్న ఒక్కటి చేస్తే రెండ్లకి సబ్మిట్. చైతు సిమిలర్ ఉన్నాయి కదా ఇంకా మొత్తం ఆ రెండు ఇచ్ టిఎంఎల్ రెండు ఫ్రెంటెండ్యే ఉన్నాయి.
ఉమ్
ఎదోకటీ చేయొచ్చు.
ఏమో నేను. ఇది ఒక్కటైన ఇంకొకటైమైనా చేయాలా నీకు.
లేదు లేదు అంతే.
అంతేన ఎందుకంటే రేపు మ్యాక్స్ చేయాలనిపి కడవు ఇక్కడ
లేదు లేదు లేదు గమ్ ఇంతేరా టెన్ మినిట్స్ ప్రెసెంటేషన్ చాలు. అంతే ఉమ్ ఊ ప్రజెంటేషన్. టెన్ మినిట్స్ ఇచ్చేదే ఎక్కువ.
అవును టెన్ మినిట్స్ ఇచ్చేదే ఎక్కువ.
ఆహ్ అది గ్రూప్ లో ఒక్కొక్కరి టూ టూ మినిట్స్ అది అయిపోతుంది త్వరగా సరేరా మ్యక్స్ ప్రాక్టీస్ చెయి మంచిగా బాయ్ బాయ్. పోయరు.